బోల్
తిన్నావా రా ఏయ్ తెలుగులో మాట్లాడు
తిన్నా
ఉమ్ ఏం చేస్తానావ్
ఏం చేయలే బయటకు వచ్చి కూర్చున్నా సిగ్నల్ నీకు బా ఉండాలని
ఉమ్
ఉమ్ పాట పాడొచ్చు కదా జనమ్మా
ఏయ్ మళ్ళీ మాట్లాడుతాలే ఇప్పుడు దీంట్లో
ఉమ్ ఓకే ఓకే జీ
తెలుగు మాట్లాడు
సరేరా
నితిన్ ఫోన్ చేసినాడు ఏందో ఏం చేస్తున్నావ్ ఆ ఇట్లేమో మా ట్లాడారు నాకు కోపం వచ్చింది నువ్ ఏంద అట్లా మాట్లాడుతున్నావ్ ఫస్ట్ అని అడిగ నా ఫోన్ చార్జింగ్ లో ఉంది అన్నాడు తర్వాత ఏంది అలా మాట్లాడుతున్నావు అన్నాడు ఎట్లా మాట్లాడతనా అన్నాడు ఏమో నీ గంట అంత పోయినట్టు మాట్లాడుతున్నావే అన్నా
స్లాంగ్ నువ్వు ఉ ఊ ఉ
అంతే, ఇంకేం చేయాలి చెప్పు కట్ చేస్తా
అదా గొడవ ఆ
ఎస్
చాన పెద్ద గొడవున్నదే
ఆ అవన్నీ ఇట్లానేలే ఉంటయి పిల్ల బచ్చ గొడవలు
ఊ
అరేప్ ఎగ్జామ్ ఉంది భయమైతుంది, ఆ ట్వంటీ మార్క్స్ ఎంత స్ట్రిక్ట్ గా పెడుతున్నరు తెల్ సా అదేమో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ లా పెడుతున్నారు. టూ మార్క్స్ చదువుకోలేదు బాబు, టూ మార్క్స్ చదువుకోలేదు. టూ మార్క్స్ చదువుకోవలి ఇంకా. టూ మార్క్స్ వే టెన్ మార్క్స్ కొస్తాయి ఇను టూ మార్క్స్ ఫైవ్ వస్తయిరా, ఫైవ్ టూజ టెన్. తర్వాత ఫైవ్ మార్క్స్ వి టూ వస్త్ ఆ త్రీ వస్తాయి, దాంట్లో టూ రాయాలి. ఎన్ ట్వంటీ మార్క్స్ ఓ అబ్వియోస్లీ టూ మార్క్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ చాలా ఆమె ముందే ఏమంటది రాస్తే ఇవ్వదు ఏంటో ఏమో
కొడదమా ఓ తూ
ఏం వంట చేస్నవ్? ఆహా బ నువ్వే మెలే మాకూ ఎంత చెండాలంగ చేస్తున్నారు తెలుసా. గ్యాస్ అయిపో తుందని రైస్ చేసారు, తర్వాత దొండకాయ అంటారు తెలుసా నీకు, నీకు తెలుసుంటుంది చూడు దొండకాయ్.
ఆ
తో చెండాలంగ ఫ్రై, దాంట్లోక్ చోలే ఆడ్ చేసి ఫ్రై చేసి మా మోకాన పడేసారు. ఫ్రై విత్ త్ రైసు, ఎట్ట తినమంటావ్ చెప్పు నువ్వే. రసము, వాటర్ వాటర్ రాసమోటి పెట్టారు పక్కన. దాన్ బదులు ఒక రై ఒక రైసు, ఒక చ త ఒక త ఒక కర్రీ ఏమన్న చేసేస్తే ఆరాం గ తింటాం కదా, మంచి కర్రీ ఏమన్న
ఉ ఆ
సోది ఇవన్నీ చేస్తారు, ఒక్కటి బాగుండదు దాంట్లో. ఇప్పుడు ఫ్రై అయి రైస్తో ఎట్ల తింటారో నాకు అర్థమే అవ్వట్లే తర్వాత భారతితో వెళ్ళి, పిక్కిల్ ఉండి పిక్కిల్ తెచ్చుకొని, ఆ పిక్ కిల్లు కలుపుకొనీ తిన్నాన్. లైఫ్ లో నేను ఇంతవరకు పికిల్ అన్నం తిన్లే, ఈడికొచ్చినాక తింటున్నా నేను. నాకు ఎప్పుడు ఆ కర్ అంటే అంత ఇది రాలే ఆ స్టేజ్, కర్రీస్ లేకుండ ఇల్తో కూడ తినేంత స్టేజ్ ఎప్పుడు రాలే, ఇదే స్టేజ్ వచ్చిందమ్మ.
ఉమ్
ఏం చేసే జాన్ ఇట్ల ఉంది జీవితం అసలు కాదు అఖండ లో బిర్యానీ కూడా చేయట్లేదంట అసలు ఏమి చేయట్లేదంట నే గ్యాస్ అయిపోతు గ్యాస్ అయిపోయిందండి సో నే చికెన్ దమ్ బిర్యానీ ఒక్కటే చేశారంటే ఇంకేమీ చేయలేదంట గ్యాస్ అయిపోతుందని
అయ్యో అయ్యో
ఇంత దారుణంగా ఉంది కదా ఆ
దురంధర్ సినిమా చూసినావా
చూసినా కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టి చూలేస్తున్నా కదా ఏమి అ అర్ధం కాలే
ఏ సి ఫస్ట్దా సెకండ్దా
ఫస్ట్దే ఇంకా మొన్ననే ఈది రోజు రంజాన్ రోజు వసీం అనే ఇంట్లో టీవీలో వేసి పెట్టాడు నేను వాళ్ళు ట్విన్స్ వచ్చింటే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే సో అంత పట్టించుకోళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరుూ చూసే సారు ఆ మూవీ నేను ఒక్కటే చూడలే సో వాళ్ళు పెట్టిందే మూవీ నా కోసం నేను చూడలే
దురంధ టు లో
ఉమ్
రణవీర్ కి ఆలీనాకిి కొడుకు పుట్టాడు
ఆ
రన్వీర్ కి ఆలీనాకి కొడుకు పుడుతాడు
దురంధర్ టూలో
రన్వీర్కి ఆలీనకి కొడుకు పుడతాడు రా
ఆ
కొడుకు పేరు ఏంది గెస్ చెయ్యి
జన్
ఆ
అవునా
ఆ కానీవాళ్ళు ప్రనౌన్సియేషన్ వేరేలాగు పలుకుతారు జాయన అనే
ఆ ఆహా
ఆ నాకు ఫస్ట్ అర్థం కాల ఏం పిలుస్తున్న వీళ్లు అని మళ్ళీ కింద సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుం అంటే ఉమ్మ బాబోయ్ అని వచ్చింది ఈ జింది నా వేరు సినిమాలో ఉంది అని మ్మ్మ్మ్
ఎవరు పెట్టారప్ప అని పేరు
నా పేరా
హ్మ్మ్ నీ పేరే
ఓ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ పెట్టింది
హ్మ్మ్ ప్రిన్సెస్ అన్న టేబుల్ టూ సిట్ అన్నా డైయినెట్టు స్పీక్ అంట
ఓరు ఏ వాష్రూమ్ వస్తుందట్నా
కాదురా విను నిన్న నైటు వన్ థర్టీకి నాకు మెల్కు ఓచ్చింది అదే ఎందుకు ఓచ్చిందో నాకు తెలీదు ఆ మెలుకువ వచ్చింది ఆ టైమ్ లో సడన్ గా వోచ్చింది ఇంగ నితిన్ ఫోన్ చేద్దాం ముండు ఈ టై అంటే నాకు ఎప్పుడు మెలుకువ వస్తే నేను అప్పుడు చేస్త వాడికి చేసా చేస్తే నేను మీ పీజీ కింద ఉన్నాను
ఉమ్ ఉమ్ ఏమది మెంట్లా
ఆ రియల్గా ఉన్నాడు ఆ ఎందు కొచ్చవ్ అం ఆ ఎందు కొచ్చావనంటే అది ఎవరో వాళ్ళ అన్న వాళ్ళకేమో పని ఉండిందంట అందుకే ఆ అన్నవాళ్ళ కోసం వొచ్చాడంట ఫోటో గూడా బెట్టాడు అదే టైం లో చూసా నేను రా కిందికీ అన్నాడు ఆ టైము లో ఎవడ్రా పోతాడు నాకు ముందే భయం మేక్కువ అమ్మా నువ్ పో అబ్బా స్వామి లేదు కిటికిలోని ఇంక చూడాలంట కింద ఇంకా ఓవరాక్షన్ జేయకులే ఆ వోపిక నాకు అసలు లేదు అసలు కింది ఎవడ్రా పోతాడు ఆ టైమ్ లో నా ముందే భయం ఎ
అందుకే ఎళ్లలే ఇంకెళ్ళిపోయాడు ఇప్పుడు మార్నింగ్ ని వాళ్ళకి ఈ రోజు నింకా మండే వరకు కాలేజ్ లేదు
ఉమ్
సో వాడు ఇ హ్యాపీగా ఆరాంగ రెస్ట్ తీసుకోవచ్చు ఆ అన్న పిలిచాడు ఈ అన్న వచ్చాడు ఈ అన్న ఇది చేయమన్నాడు ఆ అన్న అది చేయమన్నాడు అని చెప్ ప్పి మొత్తం ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోని మీ అన్నం తినుకోకుండా రెస్ట్ తీసుకోకుండా ఆ గాడిదలాగా ఊరంత తిరగడానికి అయితే ఓపుకుంటుంది అప్పుడంత తిరిగేసి వచ్చి ఇప్పుడు నాతో మాట్లాడానికి గూడ ఓపికలేదంట కానీ వాళ్ళ కోసం తినకుండా ఊరంతా తిరిగేకైతే ఓపిక చాలా ఉంటుంది
ఉమ్
అందుకు ఇప్పుడు అవన్నీ నొప్పులు తినాలి కదా టైం కి అప్పుడు ఓపిక వస్తుంది గదా
ఉమ్ హు తినాలి గదా
ఓవరాక్షన్ అబ్బా
ఓవరాక్షన్
ఇకా ఇబ ఇ వయిపోతే తొందరగా పడుకోవచ్చు నిద నిద్దరోచ్చే స్తుంది నాకు
ఉమ్ ఉమ్
ఈ రోజు లాస్ట్ అంతే
ఉమ్ నైస్ నైస్ నైస్
ఊమ్
ఉమ్
ఇంకేంటీ కౌశిక్ ఫోన్ చేసిన్నాడు ఎక్స్ప్లెయిన్ చేయమని చేసా
ఉమ్ గేమ్ బ్రో
ఆ
గేమ్ ఆడుతన్నాడు ఆడు
ఉమ్
ఉమ్
అదే ఆ వాడ్ ఫోన్ చేసాడు ఎక్స్ప్లెయిన్ చేసా తర్వాత అంతే హలో
ఆ
ఆడెంటబ్బా అంత సౌండ్ పెట్టుకున్నాడు
ఇట్స్ గేమ్ బో మనం ఏం చేయలేం దానికి
తగ్గించుకోమను సౌండు
ఆ అట్లా ఆడలేర్
శివిక్సేన్స్ ఉండాలా మనుషులకి
వాడు ప్రశాంత్ నన్నీ ప్రశాంతంగా వదిలేసి వాడు బయటకి వచ్చి గేమాడతాండు నేనే నేను కూడా బయటకే వొచ్చిన అది పాయింట్ నార్మల్గా అయితే లోపల ఉంటే ఏముండదు
మర్ లోపలే ఉండొచ్చుగా
నువ్వే సిగ్నల్ బాగొచ్చే దగ్గర కూర్చో అంటే బయట కాంపౌండ్ లో చేరేసుకోని కూచున్నా
సరేలే అయింది కట్ చేస్తా
ఇంగంతేనా
ఉమ్
మ్మ్ సరే వాట్సాప్ లో జేయి హ్